అంటే
హలో హాయ్ గుడ్ మార్నింగ్
మార్నింగ్ అక్క
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే లేశినక్క
అవునా ఎందుకింత లేట్ మరీ
అంటే ఇప్పుడు తిన
హ్మ్ హు లేవడం లేవడం ఫోన్ పట్కున్నవా లేవాలి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి కొంచెం కొంచెం తినాలి కడుపులో కడుపు కింత ఎనర్జీ ఇవ్వాలి. కబ్ ల్లలా ఎసుకుంటే కొంచెం మ లేచినప్పుడు ఫ్రెష్ గా ఫోన్ మాట్లాడతయి చాట్ చేస్తా లేక్పోతే ఇంకేమన్న చేసుకోవచ్చు. లేవడం లేవడమే ఫోన్ అరే బాప్రే
మీర్ మీర్ ఏ టైం లేసిరాక్క మీరు
నేను ఆ ఫైవ్ థర్టీకో సిక్స్ కో లేసాను. తొందర తొందర మెల్కండి నేనయితే నైట్ వన్ థర్టీ కి పడుకున్నా అలా అంటే మరి
వామ్మో నేను గుడా అదే టైమ్ పడుకున్నాక్క
ఏం మరి అంత సేపు ఎందుకు మేలుకున్నావ్
ఇగ ఇదే టైం అయితదాక్క మేము అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా మా బ్రదర్ అందరు తోన్ మాట్లాడి
ఆహా ఆ టైం కి పడుకొని ఈ టైం కి లేస్తే నీ హెల్త్ ఏమయితది ఈ టైమ్ కి నువ్ తిన కుండా అట్ల చేస్తే
చూడాలి
లేటుగా లేస్తే మంచిదే కానీ నువ్వు తినే టైం స్కిప్ చేసి పడుకోను ఉంటే నీ హెల్త్ ఎఫెక్ట్ పడతది ఇప్పుడు కాదు ఇంకొక ఫైవ్, టెన్ ఇయర్స్ దాకా నీకు కనిపిస్తయి చుక్కలు
అవునా
నిదురపోవడం మంచిదే కాదంటలేను అదేదో లేచి తిన్నాక మళ్ళీ పడుకో
టాబ్లెట్ ఎసుకున్నాక్క హ్మ్ హు
ఆహా అయ్య దేవుడా ఏం టాబ్లెటు
స్లీప్ టాబ్లెట్ ఉంటది కదా అది ఎస్
వామ్మో ట్యాబ్లెట్ ఎసుకొని పడుకుంటావ నువ్వు నీకు నార్మల్ గా నిద్ర రాదా ఏంటసలు ఏం మనిషివి నువ్వు నిద్ర రాక్పోవడం ఏంటిది
అసల్ రాదాక్క మొబైల్ పట్కొనే ఉంటా
ఏంటి నీకు స్లీప్ంగ్ డిసీస్ ఉందా ఏంటిది
ఆ ఎప్పట్కేలో ఉన్నది. నేన్ తాగను ఏం చేయ్యన్ కా అక్క ఇగ అట్ల ఉన్నప్పుడు ఇగ టాబ్లెట్ ఎసుకుంటా పడుకుంటా అంతే
పడ్కొని ఈ టైం మా మా బ్రదర్ వాన్ బతుకు ఇంకా లెవన్ గుడా లేవలే
అయ్యయ్యో
గాయన ఎప్పుడ్ లేత్తడో
హ్మ్ హు
కోత్త కడిగిండు మళ్ళా పండుకుంటడు ఇగ హల్డే కదాక్క ఇయ్యాల
అవును ఇగ హాలిడేస్ కదా ఇగ మస్త్ డ్ ఎంజయ్ ఇగ ఇకేంటి
హ్మ్ హు మీరేం చేత్తళ్ళక్క
ఎంలేనప్పుడు లేవడం అయింది ఫ్రెషప్ అయిపోయింది టిఫిన్ కూడా అయిపోయింది
ఏమ్ చేసుకుంటున్నావ్ అక్కా
మమ్మీ దోష వేసింది
ఓకె నువ్ చేయలా
నేను చేస్తా కానీ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కాబట్టి మనకు మొత్తం ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అన్నమాట మ్మ్ అత్తారింటికెల్తే అత్ అక్కడ నేనేేస్తాను అన్ని టిఫిన్లు వేస్తా అనమాట నేనే ఇక మమ్మీ ఏంటంటే అక్కడేస్ రి కదా ఇక్కడ ఎందుకులే అనేసి వంశీ నేను మాయమ్మ ఫస్ట్ నుంచి అంతే పెళ్ళి కాకముందు కూడా అంతే వర్క్ ఎక్కువ చేయనిచ్చేది కాదు మాకు చదువుకునే పిల్లలు కదా అండి ఎందుకులే పన్లన్నీ అనేసి
ఎంజాయ్ చేస్తున్నావక్కా
ఎంజాయ్ అని ఏంలేదు ఇది నార్మల్ ఏమి లేయమ్మ ఇక్కడ ఎండలు బాగున్నాయసలు
ఓ అంతేనా పైసలు పడు
చాలా నిర్లక్ష్యం వర్షం పడతలేదు ఏంలేదు పిచ్చి వేస్తుంది వచ్చినందుకు ఒక్కడికి బయటకి వెళ్ళాలి చిన లేకున్నా పోయింది నాకు
త ఉంది
ఆ అర్ధం కాలే
అంటే ఇంతకుముందు ఇంత ముందు రైన్ పడ్డా అన్ని పడ్డాయి ఒకటేసారి హీట్వేవ్
ఆ అవునొక్క సక్కగరి ఇట్లా ఇండలు ఇట్లనే కొడుతున్నాయి బా దారుణంగా ఉన్నది అసలు ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలన్న భయమాయతాంది
అమ్మో ఇప్పుడంతా కూడా అంతే ఇంగా మ నేల క్రితం ఎక్కడికి బోలే ఎటు పో కా కా
పడితే కొంచెం బయట ఎక్కడికైనా వెళ్ళొచ్చు
మ్మ్ ఆ ఇంకోటి స్విమ్మింగ్ వేపిస్తున్నామక్కా వే వేడి
ఆహా
అప్పుడా కొంచెం మీడియా మొత్తం తగ్గుతది అదే సౌండ్ వస్తుంది అక్కా అవునండి మొత్తం కన్ క్రిష్ణుడు చూసుడు
ఓ అదే కార్పెంటర్ చేశారు కదా అట్లా సౌండ్ వస్తుంది అయితే అదే నేనంటే మీ ఇంటి పక్ ఇక్కడ షాపులు బంధేమో కార్పెంటర్ గాని కొన్నా
మ్మ్
మ్మ్
ఇంకా అక్క చికెన్ అక్క ఈరోజు
ఆ లేదు ఏమో చూస్తానుండు డాడీ నేను తీసుకొస్తా అంటే వద్దన్న నేనే ఏం తింటాం చికెన్ హీట్ ఎట్లున్నది ఆ హీట్గా మల్ ఇదొక హీటు
ఆ
చికెన్ ఇప్పుడు తీసుకొచ్చినా పోయి చికెన్ తీసుకొచ్చాను రా అబ్బా మనుషులేనా మీరు అసలు ంచి రస బంచి మా సిస్టర్ వచ్చింద అన్నమాట హైదరాబాద్ నుంచి తను అక్కడ జాబ్ చేస్తుంది అయితే దానికి చికెన్ పిచ్చి అన్నమాట
అ
డాడీ ఇందాక అడిగారు కాల్ చేసి చికెన్ తేనారా అంటే నేను చెప్పిన ఇప్పుడు ఎందుకు ఇంకో త్రీ డేస్ అయితే చెల్ల బర్డే కదా అప్పుడే చికెన్ బిర్యానీ చేసుకుందాం అని ఓకే అన్నది సిగ్గు లేకుడా మళ్ళీ వెళ్లి తెచ్చు కుంది చికెన్ ఇది మరి మనుషో లేక పోతే ఇంకేమైనా అర్థమైతలేదు ఇప్పుడు సీజన్స్ బట్టి ఏంటి దంటే హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి చికెన్ తినాలి కానీ రేర్ బాగా తక్కువ తినాలి అది వా ల చికన్ కదా నాటు కోడి అయితే పర్లేదు వారానికి రెండు మూడు సార్లు తిన్న పర్లేదు బాయిలర్ ఏంట టంటే హీట్ అయితే ా ప మ ఎ బ్యాలన్స్ కాదు బాడి
అవును అది కరెక్టే
లిమిట్ గా తినాలి ఇది ఎమో చికెన్ తింటూనే ఉంటది మొన్నటి దాక డ మండి గిండి కేఎఫ్సి అన్ని తినొచ్చింది మళ్ళీ ఇప్పుడు చికెన్ తింటారు అంట ఇనంగా మడి ఏ చికెన్ బాగా లిమ్ట్ లో తినాలి అంటే అది మంచిది కాదు అ కదా దానికి అంటే ఇంజక్షన్స్ ఇస్తారు మొత్తం కెమికల్స్ సో ఇప్పుడు మనం తిినాం బానే ఉన్నది మాకు ఎప్పుడు వచ్చిన్ర ఏం కదా కుంటాం కానీ ఒక ఏజ్ వచ్చాక మొత్తం వీక్ అయిపోతాం మనం చాతా కాదు అసలు దానికి ఎగ్స్ బెస్ట్ ఇంకా ఎ సో ఫ మలో వడివషన్ ఆ బాయిల్డ్ ఎగ్స్ ఇంకా బెటర్ ఫ్రైడ్ కంటే దాంట్లో ఇంకా ప్రోటీన్ కూడా బాగుంటది ఇంక ఎలాంటి బ్యాడ్ ఫ్యాట్ రావు
ఉం అంటే ఓన్లీ ఎగ్ తింటా అక్క ఇంకోటి తిన అసలు అంటే డైట్ నా ఎల్లో తినను నేను న నచ్చ
ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి ఎల్లో తినకుంటే ఎట్లా
అది ను అసలు
అవును చాలా మంది అసలు ఎల్లో ఎగ్ తినాలి అసలు అది ఎగ్ ఉం వైట్ ఎగ్ తింటారు ఎవరు తినరు
ఉం అది మనకు సెట్ కాదండి
ఓహో
డైలీ రెండు తింటా పెచ్చు ఇంగ లేచి ఇగ బాత్ చేసుకొని ఇప్పుడు ఏమనా తినాలి ఇప్పుడు బిర్యానీ ఉంది నైట్ది
ఆ
ఇంగ అది తినేస్తా ఎందుకంటే చికెన్ కాబట్టి ఇగ మళ్ళీ ఇప్పుడు చికెన్ తెచ్చుకొని మ మళ్ళ తింటా కానీ నాకున్న గుడ్ థింగ్ ఏంటంటే నేను ఎట్ల ఉంటా అట్లా ఉంట తగ్గను పెరుగను అ అదే వెయిట్ ఉంటా అంటే ఎక్సర్సైజ్ వ వాకింగ్ కెళ్త
ఆహా అయినా బాయస్ తొందరగా అంటే వెట్చేయరు ఎవరు గల్స్ ఉకేనే ఎల్తరు కొన్ చం ఏమా తిన్నా కతం ఇగ వాళ్ళు వెయిట్ ఇట్ల గేనే
అది జిమ్కిి అనేే మంచిగా ఉంటా కాాల ఇంగ్మ్ కపుతు రాక మళ్ ఉళ్ళుే అ మంచిగుంటది మాకు అట్లుండదు చ చాలా కష్ వాడ వేటిద తగ్గాాల ఉ
అయితే ఇప్పుడు మరి బిర్యానీ తింటావా లే సేసి
ఆ అంతే అక్క ఇగ
అయితే ఏం చేయ తెలుసా బిర్యానీ తిన్నా సరే మసాలా అంటే ఎక్కువ తిన్నకు మసాలా రైస్ కదా అంలో మసాలాస్ అడుగుతువ్ కూడా లేదు నాకు మసాలా అంటే తిన్నాక మజ్జిగ తాగు తాగుత ఏంటిదంటే ఆ అంటే నువ్వు మసలా ఎక్కువ తిన్నా సరే ఇప్పుడు హీట్ కదా అక్క నే బయటకి వెళ్ళాలంటే బిర్యానికి మళ్ళీ కడుప మండదతి అన్నమాట మజ్జిగ దాగీతే బ్యాలెన్స్ అయిపోతది దానికి దీనికి
ఆహా ఓకే
వాటర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల అన్నమాట తాగడానికి
ఓకే
ఆ ఎన్ని బాటిల్స్ తాగుతవ్ పర్ డే నువ్వు వాటర్ ఆ బెటరే అయితే నువ్వు కూడా నేను ఫైవ్ సిక్స్ తాగుతా సిట కంపల్సర అవుతుది
ఇంకా వాటర్ లిమిట్లో తాగాలి
ఆ అంటే నేను ఆ మాత్రం తాగితే నా బాడీ ఇప్పుడు ఇంతంది లేకపోతే నాకు ఇంకా హీట్ ఎక్కువ అన్నమాట ఉం నేను చాలా తాగుతా వాటర్ అసలు
చిదబా బాయ్ ఉం
అంత వాటర్ తాగిన ఇట్లుంది నాకు స్వెట్ చాలా వస్తుంది ఎండ వల్ల అందుకే నేను ఇంకా వాటర్ ఎక్కువ తాగుతున్నా మాకు వాటర్ అంటే వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేస్తది బాడీల నుంచి హీట్ రిమూవ్ చేయడం కూడా హెల్ప్ చేస్తది ప్లస్ వేస్ట్ పాటుక కూడా క్లియర్ ఇంగ్ అనమాట కిడ్నీస్ కూడా బాగుంటాయి బాడీ పార్స్ బాగుంటాయి లోపలి అందుకే వాటర్ ఎక్కువ తాగమంటారు
అది ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడ ఒక బాటిల్ పెట్టుకుంటా అక్క క్వాంటితి ఉంట వన్ లీటర్ బాటల్ తావాతనే ఉంట చె
వాటర్ ఎక్కువ తాగితే మనకు ఎలాంటి డిసెస్ రావు ఫస్ట్
స
ఉం హీట్ వాటర్కి ఇంకా బేస్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ వాటర్ హీట్ చేసుకుని తాగితే ఏంటిదంటే లోపల ఏమైన మనకు కానీ చిన్న వైరసెస్ ఏమైన్నా ఉన్న బ్యాక్టరీయా అయినా చనిపోతాయ అన్నమాట దగ్గు జలుబు అలాంటివి ఏం రావు అది ఇంకా వర్షకాలంలో చలికాలంలో ఇంకా బెస్ట్ అనమాట ట్రై చెయ్యి నువ్వు కూడ ఎప్పుడన్నా నీకు వీలైతే ఒకే బాయ్ ఆ
మ